హలో
హాయ్
హలో
హలో ఏం చేస్తున్నావు
తినవా
ఆ తిన్నా
నేను ఏదో ఫ్రైడ్ రైస్ తిన్న
అవునా ఏంటి ఇద స్పెషల్ ఏంటి ఈ రోజ్ స్పెషల్
స్పెషల్ ఏం లేదు జస్ట్ పాట తీసుకునం అఅందరం
ఊ స్పెషల్ లేకున్నా పార్టీ మెల్లగా తినేసా అమ్ పెట్ టవ్
పెట్టాం ఇద్దరం చేరేస్తాం అన్నాం
ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అంతా బేకారేనా డ్యూటీ లేద ఈ రోజు
ఉంది రెడీ అయ్యేలా రెడీ అవుతుంటారు. ఆ మిగతా వాళ్ళు ఆడుకుంట ఆడుకుంట రెడీ అవుతారు ఇ
కొత్
మూవీసా ఇది మీరు పవన్ కళ్యాణ్ వచ్చిందిగా చూసేసా ఓకే ఓకే ఓకే ఒకసారి చూడొచ్చు బనే ఉంది చూడొచ్చు ఒకసారి మళ్ళీ ఒక రోజు నైట్ వీకెండ్ ఒక్కదాన్నే ఉన్నా నువ్వ ఎవ్వలేరు ఆ రోజు మూడు లేపేసా ఆ అంటే లేదు నిదర అట్ల అయిపోయి పొద్దుందాకా రూమ్లో ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి అట్ల కంప్లీట్ చేసా ఫస్ట్ టైం మ్ టైం పాస్ అట్ల ఏవో అన్ని ఓకే ఓకే మూవీసే
చూడాలన్పి అట్లా
ఇంకొక్టి ఆ ఏమో అని స్టోరీస్ కిల్లర్, థ్రిల్లర్
హ్మ్ అవు గోస్ట్ మూవీస్ అంటే ఎక్కొ ఇష్టం
అవునా అయితే ఏదో ఉంది జీవ జీవ ఔష
మ్
అ నిఖిత ఏదో లైక్ వాళ్ళ పేరెంట్స్ ఏ చేస్తున్నట్ట స్టోరి నొథింగ్ ఏముంటయి. రిజెన్ ప్లాన్స్ లేవ్
హ్
వీకెండ్ ఏం లేదు వస్తాం పడుకోడం తిన్నాం రోజంతా పడుకోడానిక్ సరిపోతది. అవును అవును ఇంకొక రోజు వచ్చేసి తినేసి మళ్ళీ పడుకోడానికే సరిపోద్ చేద్దాం మళ్ళీ అంతే సేమ్ ఒకటే సోది రొటీన్ లైఫ్ అయిపోయింది. రొటీన్ లైఫ్ బోర్ కొ
కానీ ఒకసార్ డే డు టీ కన్న నైట్ డ్యూటీ బెటర్ అనిపిస్తది తొందర్గ అయిపోతది.
అవును కానీ కానీ మనం అట్లా చేసినట్టు డే మొత్తం పడుకొని ఉంటాం అంటే ఇప్పుడు వీకెండ్స్ వచ్చింది అనుకో పడుకోనే ఉంటాం అంటే అయితే ఒక దేశ చవాలంటే కొంచెం తిరుగుతారు కదా బయటికి అది
ఈ సమ్మర్ లో ఇంకా ఆల్ నైట్ తొందరగా కంప్లీట్ అవుతుంది
ఉ అవును ఏదో అంటున్నాను అది రాదు నది కన్ఫర్మ్
ఆ సోషల్ మీడియాల అంతా అబద్ధాలే
అదే ఇద ప్రాబ్లం అనే ఇది క్యాసెస్ వస్తున్నాయి కానీ రిలీజ్ చేస్తున్నాయి బట్ అవి కూడా ప్రైజెస్ ఎక్కువ పెడుతున్నా హు ఎక్స్ టెన్ కూడాడ
చేసుకునే వాళ్ళకి వస్తుంది గ్యాస్
అదిగా అది ఇవి బయట కూడా గ్యాసెస్ పెద్ద సిలిండర్స్ చూసాను నిన్న బండ్లు వెళ్తున్నది బట్ ఎవరు వచ్చాయి అనుకుంట మాక్సిమం కానీ ప్రైజెస్ ఎక్కువ పెట్ వా లిమిట్ తీస్తున్నాడు ఎక్కువ ఇచ్చిన అలాగే
కొంతమంది అమ్మేసుకుంటున్నారు
ఉ ఈ రోజు నళ్ళకి ఎంత ప్రైస్ కొ ఉంటుంది వాళ్ళ ఎపుడు లో ఫుడ్ కూడా వెరిగిపోయింది ఆఫ్ లైట్ వయిన వరపలు చెప్తున్నాడు
అడ్జస్ట్ అవ్వాలని గపోతే అక్కడెక్కడో వాళ్ళు ఎవరో కొట్టుకొని మనకు తిప్పలు వస్తున్నాయి
ఆ ఒక ఫ్రెండ్ అది ఇద ఎల్ రాయని కూడా ఆ రేట్ పెరిగిందిఅమ్మ అన్నాడంట ఎందుక ఎలిర్కి ఏం రేట్ అంత ఎందుంటే మా గ్యాస్ ఇంట్లో పెరిగింది కదా అన్న గ్యాజింట వరది ఎలిర్ క ఇలిర్ రేట్ కూడా ఏ రెడీ హుమ్
అందరి అన్ని పెంచేస్తున్నారు కొట్కొని సచ్చేది వాళ్ళు తిప్పలని మనకి
ఆ ఇంక్ ఇంకేమంటె ఇంకేమున్నయ్ వచ్చేటప్పుడు పాటలు పెట్టుకొని వస్తాం
హుమ్
అదే గా ఇక్కడ నుంచి మేము వచ్చే పా అక్కడి నుంచి పెట్టుకోవచ్చినప్పుడు అ ఆ ననూలుగా పెడు స్తాను ఇప్పుడు ఒక ఒక ప్లేస్ క వచ్చేసరికి దిగేస్తా అప్పుేసుకోచ్చు ది సాక ఇకొకరుంటారు ఇద్దరు ముందరి క వాళ్ళు వాళ్ళు అంత వరకు అనమాట అంటే అప్పుడు మేముే మనం లాస్ట్ స్టాప్ దిగే వాళ్ళ అంటారు ఆ అప్పుడు ఇంకా ఎక్కువ సగా సౌండ్ పెడతారు మామూలు వయూ రీల్స్ అవన్నీ చూసేది కూడా హ ఇట్లుంటది ఏమనలేము ఇట్లా అంటే ఎ గొడవని గూమనయిపోదా చంటది ప్రోసెస్ ఎంత ఎ ఇకేకు అదా చేమన్నా ఎలా క్ అంత బాగానే ఉంది ప్రాసెస్ ఆఫ్ న ఏ ప్రాబ్లం లేదు
హ
ఉ
అమ్మోలు బాన్నార
బావున్నారు అందరూ బావున్నారు లైక్ అంతా ఏదనా ఒకటి ఏవ చూస్తే అది తట్టుకోలేము చూసేంత చూసి వేరే వాళ్ళని ఏదైనా అద చూ సే ఏద టె క్యాబ్ లో ఏదో వెంటేనే ఉంటాము
మాములు
చాయ వాళ్ళ వాడిటిసుకో మనం వాడిసుకో
అంతే ఎవరు ఒకరు అడ్జస్ట్ అయిపోతానే ఉండాలి వాళ్ళు అన్నారని మనం అనుకుంటే ఇ గొడవలు తప్ప ఏం ఉండవు
హ్మ్మ్
ఆడోళ్లు ఈ మధ్య రక్ష లాగా తయారయినరు అమ్మాయిలు అమ్మాయిలాగా లేరు అబ్బాయిలాగా తయారవుతున్నారు అబ్బాయిలు ఇంకా అనిగి మనిగి ఉంటున్నారు
హ్మ్మ్
నేను ఇందగా బిర్యానీి తిన్న
అగు తిన్న
అద
రెడీ అవ్వాలి ఇంకా వెళ్ళడానికి అండ్ ఇంట్లో ఒక క్యాబ్ ఫైల్ ట్వంటీ ఫైవ్ కలా వస్తుంది ఫైవ్ థర్టీ అండ్ అక్క దగ ఒకక్క దగ్గరికి వెళ్ళినను అ అ తక్కుకోండి బాగు ఇదంతే ఒడియమ్మ
హ్మ్మ్
చెట్టటి సాడ్నికిలు
ఇప్పుడు ఎవరికోసం కాగా తుంది ఎండల మీది చాల అటు సైడ్ ఆ
ఆ ఇక్కడ మెయిన్ రోడ్ మీదికి
అ
ఉ క్యాబ్లే ఎంత మందిలే ఒక ఆరు ఏడు ఎనిమిది మంది తొంభైది ఆ రేటప్పుడు ఏడు ఆరు మంది వచ్చేటప్పుడు ఏడు మంది ఒక అమ్మాయి రాదు ఎన్నప్పటి నుంచి జాయిన్ అయినప్పటి నుంచి ఒకసారి ఎ